కట్ చేసెండ్రు
హాయె నెట్వర్క్ ప్రాబ్లం
ఓకే ఒకె నే న్ అనుకున్న నేనైతే కట్టె చేయలేదు మరి ఎట్లా అయింది
ఆహహా
హ బ్రేక్ఫాస్ట్ అన్నం తిన్నరా
తిన్నా నువ్వు
తిన్నా తిని కలేజ్కి వచ్చిన లంచ్ ఎ ఇప్పుడు లాస్ట్ పిరడ్ ఫోర్త్ పిరియడ్ తర్వాత అంటే కాలేజ్ కు ఎందుకు వస్తలేరు
ఉమ్
హలో
ఏం స్పెషల్
ఆ ఏమో చేస్ ఆ ఫ్రైడ్ రైస్ నధింగ్ స్పెషల్ ఎంత మీరు కాలేజ్కి ఎందుకు వస్తలేరు స్ హ అ మీ స్నాక్స్ చూస్ ఆ డైలీ పోతాన్న అంటే మా క్లాస్ అయితే అందరు ఫ్రెండ్స్ వస్తారు కదా రెగ్యులర్ అంటే వాళ్ళు ఏ నేన్ర్ నేన్ రాకపోయినా కూడా వాళ్ళు వస్తారు రెగ్యులర్ వస్తారు అయితే నేను కూడా వస్తారు
అచ్చ
ఆ మీ స్నాప్స్ చూస్తా నేను్ ఆ బాబో స్నాప్స్ ఎప్పుడు కూడ ఫన్ని ఫన్ని చేస్తా ఉంటాడు నేను సేఫ్ కూడా చేస్తా. ఆ ఆహా మీరేం స్పెషలేం కూడా చేసిటాము.
ఫిష్
ఫిష్ ఓకే ఓకే ఓక మరి ఏ చేపలు
ఉం సరే రావట్లే కాలేజీకి
ఆహా సార్ అంటే మోస్ట్ ఆఫ్ ద సార్స్ అంటే బాగా మంది వస్తలేరు.
ఆహా
త్రీ డేస్ నుండి అంటే మండే నుండి క్లాసెస్ అంతా. మంచిగా జరగతలే. ఖాళీ అను
ఉం
మీరు ఓ ఓ
ఓ వస్తా.
ఎప్పుడు బాగా రోజులయింది కదా మీకు చూసి
ఓహో ఎగ్జామ్ అయినంకా వస్త.
ఇంకా ఫెల్ ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ లో ఉంటాయి కదా.
మేలో వోస్తా మరి.
మస్త్ మే లాస్తారా.
ఉ మే మేలో రాకపోతే భవానీ బర్డే లో వస్తా.
వస్తా నేను ఓకే బర్డే ఎప్పుడు. జూన్ లో అమ్మా అంటే కాగజ్నగర్ కి రారా మళ్ళ వే ఇక్కడ రారా
అంతా రావట్లేద్ ఇప్పుడు.
ఆ కాలేజ్ కి కూడా అస్ తలేరు
మ్మ్ కాగస్ నగర్
ఆ ఆ రండి కదా మా ఇంటికి కొంచం సేపు ఉండి వెల్లచ్చు ఇంకా ఇప్పుడు ఎయిటయింది కదా మమ్మీకి షీర్ కూర్మా చేయమని చెప్తా బిర్యాని చేయమని చెప్తా మమ్మీకి షీర్ కూర్మ చేయమని చెప్తా
చ్చా
మీ హస్బెండ్ అన్నయ్యకిి కూడా తీసుకురండి అంతే చెప్పండి ఆ మొన్నవరకు ఆ నేను వాళ్ళ చెల్లె రమ్మన్ చెప్పింది అని చెప్పండి స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ యూ అండ్ యువర్ హస్బెండ్
ఓకే ఓకే
అ మీరు వాక్ చేస్తున్నారా ఇప్పుడు
వినుపుస్తుంది
ఆ ఇనిపిస్తుంది అందుకే సౌండ్ వస్తుంది ఆ హ్మ్ రావట్లే ఓకేకే మ్మ్ హ్మ్ హా ఓకే ఓకే నేను కూడా మా క్లాస్ లో లేను ఆ మమ్మీ మంచిగనే ఉంది నేను కూడా క్లాస్ లో కూర్చొనిండే కానీ ఇప్పుడు సర్ లేరు కదా అందరూ వరురుతున్నారు బాగా సౌండొ వస్తుంది అందుకే బయటికెచ్చిన వేరే క్లాస్ లో ఇక్కడ బాగాముంది లేరు ముగ్గురు అమ్మాయిలు కూచొని పని చేసుకుంటా మీకి అందుకే నే నీ ఇట్లా కూర్చొనన్నా నా ఫ్రెండ్ తో వచ్చిన అహ్ ఆమె పక్కన కూచ్చింది నాకు కూడా ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం నా నెట్ వస్తలేదు మంచిగా
ఆ కాలేజీ లో నెట్ రాదు కదా
ఆ అదే అందుకే ఆమెకి కూడా తీసుకొచ్చిన ఆమె హాట్స్పాట్ తీసుకున్నా
ఆహా నువ్వు ఎక్కడ ఎక్కడ వెళ్తావా ఫ్రెండ్ కూడా అక్కడ కల
ఆ ఎస్ ఎస్ నా నాతోనే ఉండి ఇప్పుడు నేను ఎక్కడ పోతే అక్కడ తీసుకోడి అ లంచ్ ఎప్పుడు లంచ్ చేసుకున్నారా చేస్తారా
చేస్తా వన్ తర్వాత
ఓకే వన్ తర్వాత చూస్తారా ఆ బాబు ఏం చేస్తు
ఇకా ఏమేం పీరియడ్స్ ఉన్నాయి అది నేను ఇక్కడ
ఆ బయట వచ్చిండ్రు కదా
ఇంటికి వచ్చిన కదా ఇంటు కూడా
ఆ వస్తా వస్తా అదే అప్పుడు కాల్ కట్ అయినప్పుడు నేను అడు కూర్చున్న మీరు ఎక్కడన్నారు మీ అమ్మవా హ లైన్స్ ఆ అప్ ప్పుడే కాల్ అట్ అయింది ఆ సరే ఇప్పుడు కూడా మీ వాయిస్ ప చాలా బ్రేక్ అవుతుంది
ఇక్కడ నెట్వర్క్ లేదు అందుకని
ఆ ఆహా అంటే హాఫ్ సెంటెన్ పడుతుంది హాఫ్ అయినా పడుతు అంటే బ్రేక్ అయిపోతుంది
హు. హు
నేను గెస్ చేస్ స్తున్న మీరు ఏమంటారు అని ఆహా అని మళ్ళీ మీ కి ఆన్సర్స్ చేస్తాను
వాస్కా
ఆ ఇప్పుడు చూడాలి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వస్తా నేనే
ఏ ఎప్పుడు ఛాన్స్ దొ దొరకది మీకు
ఆ అది అది ప్రాబ్లం
హు
ఛాన్స్ ఏ దొరకదు ఫ్రీగా ఉంటాం ఛాన్స్ దొరికితే రావచ్చు కానీ మాకు ఛాన్స్ ఏ దొరకదు
హు
రావాలి ఎప్పుడైనా ట్రై చేస్తా
చెప్పు
ఆ గుర్తు చేసిందే చెతా మీ మమ్మీ ఎలా ఉంది హలో హలో హలో హలో హలో మీ వాయిస్ వస్తలేదు హలో మ